హలో
హలో వాయిస్ రావట్లే హలో హలో
హలో
హలో హలో
హలో
మీ వాయిస్ రా ర ఆ ఇప్పుడు వస్తుంది చెప్పండి
గుడ్ ఈవినింగ్ మేడం బా
మీ వాయిస్ బ్రేక్ అయితుంది హలో హలో హలో
హలో
ఆ మీ వాయిస్ బ్రేక్ అయితుంది ఇప్పుడు వస్తంది ఆ బాగున్నామండి
మీరు ఎలా ఉన్నారు అయ్యింది అండి భోజనం అయింది సార్ భోజనం మాది మీది
అయ్యిందా మేడం టీ కాఫీ అయ్యింది మేడం మాది కూడా
మేం ని టీ కాఫీ తాగమండి
మంచి అలవాటు మ
తాగం
ఎం మీరు
నినా మరి సెలబ్రేషన్ కలా చేశారు మేడం రంజాన్ మేము తాగుతాం మేడం టీ తాగు
చాలా
మ్ మేడం ఇంకా నిన రంజాన్ స్పెషల్ బాగా చాళ్ల అయితే ఏమేం చేశారు మేడం రంజాన్న
రంజాన్ శిరు కుర్మా చేసం సిరు కుర్మా చేసాం దాల్చా చేసాం బగారా రైస్ చేసాం చికెన్
హుమ్మ్ హుమ్మ్
ఇ కా బిర్యానీ నైట్లో
అవునా మేడమ్ షాపింగ్ షాపింగ్ చేశారా మేడం మీరు
ఆ షాపింగ్ చేసాం గ
ఎంత ఎంత కాస్ట్ అయింది మేడం మేబి మీది డ్రెస్
మేబి అంటే ఫాస్ రంటే ఒక తీసుకున్నళ్ళు రెండు మూడు తీసుకో
అదే మేడం ఆ రోజు మీరు ఎసుకున్న రంజాన్ రోజు వేసుకున్న డ్రెస్ ఎంత కాస్ట్ అయింది అడుగుతున్ న్న
దంది కాస్ అయిందండి కానీ చెప్పదల్ కొలె నండి చెప్పదల్చు లేను
అవునా మేడం
మ్
మినిమం ఒక మూడు వేయిలది అఇందా మేడం
అనుకోండి అట్లనే
మ్మ్ అహ
మరి మీరు షాపింగ్ లో ఏం తీసుకున్నారు టు పయింట్స్ షైట్ తీసుకుంటారు లేకపోతే పయింట్ షర్ట్ తీసుకున్నారా
అంటే మా పాతది ఇగ రాంజన్ లాల్చి వేసుకున్నాను ఆ తర్వాత కొత్తది ప్యాంట్ షర్ట్ వేసుకున్నాను మేడం ఇప్పుడు
నమాజ్ వేళ దాన్
ఆ మళ్ నమాజ్ వెళ్ళేదందుకు లాల్చీ పైజామా వేసుకొని పోయాను పాతదే ఇది తర్వాత మళ్ళ వచ్చినాక కొత్త డ్రెస్ వేసుకున్నాను మేడం
ఎందుకండి ఇప్పుడు పైన్ చే ఫైన్ షర్ట్ తీసుకున్నారా
అవును మేడం పాయింట్ షట్ తీసుకున్నాను
ఆహ ఇప్పుడు నామాజ్ వెళ్ళినప్పుడు కొత్తల బట్టలు అలా వేసుకుంటారు కదా
అవును మే ఏయొచ్చుగాని అలా ఏం లేదు కానీ లాల్చి మీద పోవాలన్నట్ ట్టు పోయినా మేడం మేబి లాల్చి మీద పోతే ఇదిగకు బాగుంటది కదా కాబట్టి లల్చీ ఇదుగాకు లల్చీ వేసుకొని పోయి నామజ్ చదివివ్ చిన్నగా అందరిని కలిసిన తర్వాత తీసేసాను మేడం
ఆ హ మీ కొత్త బట్టలేసుకున్నారా ఏ కలస్ షర్ట్ తీసుకున్న
మేడం వైట్ కలర్ షర్ట్ తీసుకున్నాను బ్లూ కలర్ ప్యాంట్ తీసుకున్నాను మేడం మ్ ఆ మేడం
మరి ఇగ ఆఫ్టర్ ర్నూన్ ఏం చేశారు లంచ్ ఏమేం చేస్
ఇగ మేడం ఆఫ్టర్నూన్ నేను కూడా బగారా రైస్ చేశారు మా ఇంట్ల చికెన్ వండారు దాల్చా చేశారు.
బిర్యానీ చేయలేదండి,
చెయ్యలేదు మేడం ఇ అంతా పొద్దు గల మనకు నమాజ్ ఏది ఉండే చెయలేదు,
ఇప్పుడు మరి ఆఫ్టర్నూన్ ఇప్పుడు ఏం చేసారు.
ఆఫ్టర్నూన్ మేడం అదే చెప్తున్నా నిన్నడిది చెప్తున్నా, ఇవాళైతే నేను మా అత్త గారి ఇంటికి వచ్చాను మేడం
ఆ మరి ఏం చేశారు స్పెషల్ మీ కోసం
స్పెషల్ మేడం చూడండి ఇప్పుడు రాగానే మేము పొద్దుగాలం రాంగ వచ్చినక నమాజ్ చదివిన తర్వాత నేను కోడుగుడ్లో కూర చేశారు,
ఆహా
కోడుగుడ్లతో తిన్నాని ఇప్పుడు మొత్తం ప్రిపేర్ అవుతుంది బిర్యానీది మా కూడా మొతం బిర్యానీ చేసేందుకు తయారు చేస్తుంది.
మీ ఆవిడ చేస్తాదా మీ అత్తమ్మ ఇప్పుడు అన్నమ్మ ఆడే
లేదు అలా మావి మావిడ ట్రై చేస్త మా అలా మమ్మీ చెప్తుంది అయితే మా ఆవిడ మొత్తం ట్రై చేస్తుంది ఇయాలా ప్ర
చికెనా మటన్ ఏది
లేదు మేడం చికెంది మేడం ఇక్కడ ఎందుకంటే ఇక్కడ నాకు చికెన్ ఇష్టాం కాబట్టి మా మామ్మ చికెనే తెస్తాడు,
ఆ నాకు చికెన్ ఇష్టమై
అంటే ఇప్పుడు ఆహా అలా బిర్యానీ అయితే బాగా మటన్ది బాగుంటుంది చెప్తారు,
మటన్ చేస్తారు కానీ నాకు బాగుంటుదని చెప్తారు కానీ నాకు అంత ఇష్టం ఉండదు, చికెన్ బిర్యానీ తింటనే సాటిస్ఫ్యాక్షన్ అయితది,
మీకైతే చికెన్ ఇష్టం అన్నమట
చికెన్ ఇష్టంమని మా మామ చికెన్ తెచ్చాడు నా గురించి
ఆ ఇప్పుడు అల్లుడు కదా సేవలు చేయాలి అల్లుడు అంటే, స్పెషల్ చెయాలే,
ఉ రాంగనే సేమియాలు చేసిచ్చీన్లు, సేమియాలు దాగినం మేడం పన్నెండు ఇంటి కి దిగినం అక్కడఅయితే పన్నెంటికి సేమియాలు గిమియాలు వేసినం మళ ఒక ఒకటి ఇంటికి నమాజ కు పోయి వచ్చిన చూడు బైక్ తోనే వెళ్ళాను మేడం
బైక్ తోనా చానా దూరం అండి,
ఆ దూరం మేడం తొంభై కిలోమీటర్ల వస్తది మేబి
టైం ఎంత పడుతుందండి ఇటునుండి
మినిమం నాకు గంటన్నరలో మినిమం గంటన్నరలో ఇక్కడ దిగాను మేడం
అంటే మీ మీకు బాగా స్పీడ్ ఎలా బైక్ డ్రైవింగ్ చేశారు, స్పీడా
అంటే మినిమంలా స్పీడ్ అంతా స్పీడ్ వెళ్ళలేదు మేడం నార్మలే పోయాను, మధ్యలో కొంచెం ఆగి ఆగి కొంచం ఆగి రెండు చష వెళ్ళలేదు మేడం నార్మల్ వెళ్ళాను మధ్యలో కొంచెం ఆగాము ఒక నాలుగు ఫొటోస్ కూడా దించాను మావి డై
ఫొటోస్
నేను నాలుగు ఫోటోస్ ది ఆ ఆ నాలుగు ఫొటోస్ దిగాం మే నేను మాఆవిడా ఇద్దరం కలిసి,
మరి ఏం తినలేదాండి, పొద్దు నుంచి పోయి వెళ్ళదాకా,
లేదు పొద్దుగోల ఇంట్లా నాష్టా చేసి వెళ్ళాము మేడం
ఇక మరి ఏం తినలేదా అంటున్నా
లేదు లేదు మార్నింగ్ లే ఇవ్వంగానే లేచిన తర్వాతనే ఫ్రెష్ అదేదే అదే అదే అదే మేడం పొద్దువాేల లేవ్వగానే మార్నింగ్ లేసాం ఫ్రెష్ అయినాం ఫ్రెష్ అయిన త నాష్టా చేసాం నాష్టా చేసి తొమ్మిదిటుకి ఏమో బయలుదేరాను మేడం అక్క నుడి తొమ్మిది తమనా రక్కు
ఆాహా
నాష్ట చేససి బయలుదేరాం ఇక్కడ వ చిేవరకు లెవెన్ థర్టీ అయింది మేడం
ఆ
లెవెన్ థర్టీ వచ్చినాక మా అత్తమ్మా సషేమలు చేసి పెట్టి ఆ అలెవెన్ థర్టీ అయింది షేమయాలు చేసింది అయితే షేమయాలు తగిన అన్నం తిన్నానుళ్ అప్పుడే మనక అంతా తొందరగా అన్నం తిని అలవట్లేదు కదా మనం
ఆహా
మళ్ళా నేనన్నా సరేనే అన్న మాస్తర్ అ తంటా అని చెప్పిన ఇక మా ఆవిడ కూడా ఆగింది నమజ తర్వాతం తిన్నాం మేము వాళ్ళు తినసారు మేన్న మ తర్వాత తిన్నాం మేడం
నమస్ తర్వాత ఏం తిన్నారడి మరి కర్రీ
కోడుగుడ్లో కూడా చేశారు కదా మనం అది తిన్నాము
కొవుంద
కొడుగుళ్డ్ళలు చేశారు కొడుగుళ్డ్లతోని తిన్నాం
ఆ బాగా దూరం అంటున్నారు కదా అందుకోసం అడిగాను ఏమనా స్నాక్స్ ఐటమ్ ఇలా తీసుకోలేదా
ఏ లేదు ఏ ఎక్కడ మేడమ్ అక్కడ ను తొమ్మిదిన్నరకి ఏమో వెళ్ళాం వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ లో ఇక్కడ చేరిపోయాం అంతే ఇ ఆగలి మధ్యలో ఎందుకంటే ఎక్కువ మధ్య అ లాగిన అంటే ఎండా కూడా ఎక్కువ ఉంటది కదా మేడం
హ
ఆ మళ్ళ ఎందుకు ఆ కూడాడ ఎందుకు అన్నట్టు మంచి రెండు జ ఆగినం అంతే వాటర్ తీసుకు వాటర్ తాగినం మరొకవేళ ఫొటోస్ కూడా ఆగినం బస్ అంత ఎక్కువ ఆగలి ఎక్కువ ఆగుతే మళ్ళ ఎంండ పెరిగిపోతుది విపరీతంగా అండి అయితు ఉంటంది అన్నట్టు మన తొందరగా చేసినాం మనం
అక్కడ వెదర్ ఎలా ఎ ఉందండి ఇక్కడైతే బా
మేడం ఇక్కడ కొంచెం తక్కువనే ఉన్నది వెజర్ అయితే మరి ప్రస్తుతానికి ఎందుకంటే ఈ కోటార్ లైన్ కదా ఇటు కటు చుట్టుపక్కల మొత్తం చెట్లు ఉన్నాయి చల్లగా ఉంది ప్రస్తుతానిక అయితే మామిడిగా చెట్టు నిమ్మకాయ చెట్టు ఉన్నది మామిడికాయ చెట్టు సితాఫర్ చిన్న చిన్న చిన్నచ్చియి అచ్చిన్నా మేడం చిన్న చిన్న చి చిన్న చిన్న మామిడిగాలు ఉన్నాయి
బాగా చిన్నవి ఉన్నాయా
ఆ బాగా చిన్నవి ఉన్నాయి ఇక పక్క వాళ్ళయి ఒకళ ఎ అంత అది కూడా కొంచ చిన్న ఉన్నాయి అచ్చినాయ్
ఇప్పుడే స్టార్టింగ్ కదా చిన్నవి ఉంటాయి
ఆ ఇప్పుడే స్టార్టింగ్ ఈ మధ్యలో ఈ వాతావరణం కూడా కొంచెం వాతావరణం వల్ల కూడా కొన్ని పడిపోయినాయి అనుకుంటా తుఫాను వల్ల మొన్నటి వర్షానికి
అరే ఉంటారా మరి మీరు వస్తారా మరి
లేదు మేడమ్ నేను రేపు వస్తాను మేడం మా ఊరికి రేపు వస్తాను ఇవాళ ఉండి
హలో మీ వాయిస్ బ్రేక్ అయితాంది.
రేపెళ్తాం మేడం మేము ఈయాల ఉంటాం. ఈయాల ఉండి చేసి, రేపు అదే ఈవినింగ్ వరకు ఎళ్తాం మేడం. మ్ నువ్ సళ్ళబడ్డద
ఎప్పుడైనా ఏ వెళ్ళండి గానీ చల్లగా చల్లగా పోయండి ఇగ ఏవైనా ఇప్పు బాగా వ సమ్మర్ కాదా బాగా హీట్ ఉంటది. మ్
రే సరళ సాయంత్రం పూటన ఎళ్దామని చూస్తున్నా సరే మేడమ్ మీరు చాలా బాగ మాట్లాడరు థ్యాంక్ యూ.
మీకుడ మాట్లాడన్ ధన్యవాదాలండి.
థాంక్యూ మేడం.
అ